హలో అక్క మళ్ళీ పోయింది అక్క
హలో
హలో అక్క
హ చెప్పరా
మళ్ళీ కాల్ పోయింది కాకపోతే మళ్ళీ నా నాలుగు కాల్స్ అనుంది కాని కాల్ రా రాలేదు నాకు
ఆహా
రేటింగ్ అడగలేదు అదే డిస్కనెక్టింగ్ అయిపోయిందక్క వాళ్ళు సిస్టమ్ ప్రాబ్లమ్ అయ్యుండదా
ఏమో రా తెలియదు నాకు కూడా సిష్టందే అనుకుంటా
టెన్ మినిట్స్ దాటిందా అక్క మన కాల్ అసలు
ఆ లెవెన్ మినెట్స్ అయింది
అవునా డు ఇప్పుడు మీ ఫ్యామి చెల్లికి సాలరీ వస్తదా అక్కా
ఎప్పడొస్తయో రా
ఎంతొస్తది మంత్ కి
తనకూ ఎయిట్ కే
ఆహా గవర్నమెంటా ప్రైవేటా అక్క
ప్రైవేటే గవర్నమెంట్ ది కాదది ప్రైవేట్ ది అంటే అది ఆరోగ్యశ్రీ అది ఉంటది కదా
ఆ
హ్ వాటికి ఆన్లైన్ చేయాలి హాస్పిటల్లోనే ఇక సిస్టమ్ మీదనే మొత్తం ఆన్లైన్ చేయాలి
ఆహా ఆ ఆ ఆరోగ్యశ్రీ మీద కేసే మీ ఆన్లైన్ చేసి చూడాలా ఎకౌంటు
ఆన్లైన్ చేసి అది వాళ్ళకి అంటే అప్డేట్ చేస్తూ ఉండాలి పేషెంట్ డైలీ ఉ టయి కదా బీపీ చెక్ చెయాలి అన్ని చెక్ చెయాలి బీ చెక్ చేయాలి తన ఫోటో ఇప్పటి అప్పుడు స్ అప్డేట్ చేయాలి తను ఏ టైంకి వచ్చిండు ఆ అంటే ఏం ఈ రోజు ఏం జరి ఎంది తనకి అంటే అంటే ఏమైనా చేస్తే ఆపరేషన్ జరిగితే పేషన్ జరిగింది ఆ అవి ఉంటాయి కదా వర్క్
ఆ ఆ ఆ
అది వర్క్ డైలీ డైలీ అందులో పెట్టాలి వేరే వాళ్ళు వచ్చేస్తే వాళ్ళది పెట్టాలి అట్లా డైలీది అట్లా పెడితే వాళ్ళకి ఈ రోజు అంటే కొంతమందికెమో బ్లడ్ తీసి బ్లడ్ ఎక్కించడం అది ఉంటది కదా అతనికి ఇన్ని పాకే సెంత బ్లడ్ ఎక్కిచ్చిల్లు అది అన్ని పెట్టాలి అందులో అది మొత్తం అప్డేట్ అప్డేట్ చేస్తూనే ఉండాలి మళ్ళీ తను ఎప్పుడెళ్ళింది ఔటింగ్స్ అవన్నీ చేయాలి
అమ్మె అంటే ఇక అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళని
అన్నీ చేయాలి అన్నీ ఇందులో ఏ సిస్టమ్లు పెట్టాలి
అంటే ఒక్కతే ఒకేలా ఒక పది కేసులు వచ్చిన కానీ ఒక్కతే చూసుకోవాలా
ఆ అట్లానే ఉంటది అంటే ఒకళ్ళుంటారు ఒకళ్ళు ఉంటారు అంటే ఒక హాస్పిటల్ లో టూ మెంబెర్స్ ఎదొ ఉంటారు కానీ కేసెస్ మాత్రం ఎక్కువ వస్తాయి అన్
అవును ఆరోగ్యశ్రీ మీదేన్ చానా వస్తాయి కదాక్క ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్లా అందరూ ఆరోగ్యశ్రీ కార్డు పెట్టే చూయించుకుంటారు
ఆ ఎక్కువ కేసెస్ ఉంటాయి ఆ మళ్ళీ ఫొటోస్ టైమ్ టు టైం వాళ్ళకి ఫొటోస్ తీయాలి మార్నింగ్ తీసినా ఆ ఫోటో మళ్ళీ ఈవినింగ్ అట్లా ఉండదు మల్లా ఆఫ్టర్నూన్ వేరే తీయాలి ఈవినింగ్ వేరే తీయాలి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏందో అది తీయాలి ఎంత వర్క్ రిక్వైర్ అంటే ఎంత వరకు జరిగింది ఎంత వరకు కోలుకున్నాడు అది పెట్టాలి మొత్తం పెట్టాలి మళ్ళీ ఇంటికొచ్చి కూడా చేస్తరు ట్రాన్
ఓహో
అది వెబ్సైట్ ఉంటది కదా వెబ్సైట్ లోనే కదా చేయాల్సింది అవి లింక్స్ ఉంటాయి కదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా చేస్తది కొన్ని అవుటింగ్స్ ఉంటయ్ మళ్ళీ అది అన్నీగ అప్డేట్ టు అప్డేట్ చేస్తనే ఉండాలి
ఆహా
వర్క్ అయితే ఫుల్ ఉంటది
అవును అది కష్టంగదక్క
మ్ అది స్క్రీన్ అది చూసి చూసి చూసి మ్ తనకి అది సైట్ ఎక్కువయింది మొన్నా హాస్పిిటల్ కెళ్తే సైట్ ఎక్కువయితే ఇగా స్పెడ్స్ యూజ్ చేస్తుంది ఇగ
ఆ ఆ అది ఇగ ఎక్కువ చూసి ఇప్పుడు ఫుటోలు దింపుడు ఎనీ టైమ్ ఇగా కంప్యూటర్ల టైపింగ్ అవన్నీ చేసుడు ఉంటాయి కదా చూడాలవన్నీగా డీటెయిల్స్
స్క్రీన్ ఎక్కువ చూస్తది కదా అదే సైట్ పెరిగిపోయింది హాస్పిటల్ కి వెళ్తే ఇగ మొన్ననే అది మా హసాయి అది స్పెట్ తీసుకొని వచ్చింది ఇగ అదే యూజ్ చేస్తుంది ఇగ
ఇప్పుడు సిస్టమ్ వర్క్ మొత్తం వచ్చు కదా అక్క సొంతంగా ఏమన్నా పెట్టుకోవచ్చు కదా సిస్టమ్ వర్కు పదైదును
సొంతంగా పెట్టుకోవాలంటే మళ్ళీ దానికి యాక్సెస్ తీసుకోవాలి అందు మొత్తం ప్రాసెస్ ఉంటాయి కదా
ఆ
ఏమైనా అంటే ఆన్లైన్ది అది ఏం పెట్టుకోవాలన్నా దానికి అది తీసుకోవాలి ఫస్టే గవర్నమెంట్ నుంచి
ఆ ఆ శాలరీ పెరిగిద్ద అక్క ఉంటుంటే
ఆ పెరిగిద్ది అంటే చేస్తుంటే చేస్ అంటే పెరిగిద్ది ఒక్కో వెళ్ళిన అది పెంచమంటే పెంచరు కదా కానీ ఫస్ట్ అయితే త వాళ్ళ త్రీ కు వర్క్ అనేది నేర్పిస్తారు
ఆ
ఒకె హాస్పిటల్ లో కాకుండా అన్ని హాస్పిటల్స్ లో ఉన్న వర్క్ నేర్పి స్తరు అంటే కొన్ని హాస్పిటల్ లో కిడ్నీది ఉంటది కొన్ని హాస్పిటల్స్ లో బోన్స్ది ఉంటది కొన్ని హాస్పిటల్స్ లో అట్లా ఉంటయా అన్నీ హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్ వరకు నేర్చుకుంది ఒక్కొక్క హాస్పిటల్ లో వన్ వన్ మంత్ నేర్పిస్తే అన్ని హాస్పిటల్ లో నేర్చుకు ఇప్పుడు ఎవరైనా అం టే ఇది ఉన్ఛార్జ్ ఉంటారు కదా ఒకటే పర్సన్ ఒక్కొక్క హాస్పిటల్ లో టూ టూ మెంబెర్స్ ని అట్లా పెట్టి చేపిస్తున్నారు ఇంకా ఎవరైనా రాలే దనుకో మళ్ళీ ఆ హాస్పిటల్ కెళ్ళి అక్కడ వర్కు చేయాలి
అదే
కొంతమంది ఏమైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉండి రాకపోతే ఆ హాస్పిటల్ కి వెళ్ళాలి
పిలుస్తారు ఇగ అంటే ఇప్పుడు ఆ ఆపరేషన్స్ బట్టి ఇ ఆరోగ్యశ్రీ కార్డుది ఏ ఆపరేషన్ యూజ్ చేసిరో వాటి బట్టి ఉంటది కదక్క
ఉ ఆవును
ఇప్పుడు ప్రతి చిన్న వాటికి కూడా అదే యూజ్ చేస్తురు చాలా మంది కన్నా ప్రిషన్ కాని ఇంకా మీరు మా అమ్మమ్మ మొన్ననే అంటే ప్రైవేట్ ల చేయించుకుంది కానీ ఆరోగ్యశ్రీ కార్డు మీద కాదు మనీ గట్టి చేయించుకుంది
ఎందుకు
మళ్ళీ పాలసీ వస్తది కదా అక్క
ఆహా అదా ఓకే అది ఆ పాలసీ ఉంటే అది అట్లనె చేయించుకోవాలి అంటే ఇన్సూరెన్స్ కడుతుంటారు కదా
ఆ అది కాదక్క ఇప్పుడు మనం డబ్బులు కట్టి చేపించుకుంటే మళ్ళా మనకి వస్తాయి కదా సగం సగానికి
ఉ
అది పెట్టుకోవచ్చు కదా అద ఆరోగ్యశ్రీకార్డు మీద ఐ అంటే మళ్ళా రావు కదా ఏమి
అవును
అట్లా అంటే అమ్మమ్మ గోల్డ్ బ్యాంక్ లో పెట్టింది థాడ్ ఆమెదె పెట్టుకొని త్రీ లాక్స్ తెచ్చుకుంచి
ఉ హు
తీసుకొని చేయించుకుంది నడుముకి
ఉ హు అందులో చాలా ఉంటాయి నాన్ త నాకంత హాస్పిటల్ నాలెడ్జ్ అంత లేదు గాని అది ఏ డిపా వంటే ఆ ఆ డిపార్ట్మెంట్ కె ఉంటాయి అంట నఫరాలజీ అవన్నీ ఉంటాయి కదా
ఆవున్
డయాలసిస్ అవన్ని ఉంటాయంట ఏటి వేటిది దానికే ఉంటదంట
ఉమ్ కానీ చాలా కష్టం అక్క అసలు హాస్పిటల్ అంత ఇంట్రెస్ట్ టే ఎంత ఇంట్రెస్ట్ ఉంటాయ నేను నేర్చుకోవాలే
వామ్మో అసలు నాకైతే అసలు హాస్పిటల్స్ స్మెల్లే పడదు
ఆఆ
హా హాస్పిటల్ అంటేనే ఏదో ఒక భయం అయితది నాకైతే ఆ ఇంజెక్షన్ చేపించుకోవలన భయమే
ఆవున్ సరే మీ చెల్లికి బాగా ఇంట్రెస్ట్ అనుకుంట కదా కాలేజ్
ఈగ నేర్చుకుంది ఈగ
ఆ
స్టార్స్టింగ్ ఫోర్ మంత్స్ నేర్చుకుంది తాను
ఫోర్ మంత్స్ లో అంత వర్క్ నేర్చుకుందంటే గ్రేట్ ఆస్ సలింకా ఇప్పుడు ఈ ఎం పి హెచ్ డబ్ల్యూ కోర్స్ అవి తీసుకున్నోళ్లు ఉంటారు కదా కా గవర్నమెంట్ హాస్పిటల్ పోతె వాళ్లు ఐతే ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇ ఇయర్ అట్లా నేర్చుకుంటారు
కాలేజ్ నుంచే అట్లా ఉంటది అది చేఇంచు అంటే కాలేజ్ నుంచే ఉం టది వాళ్ళకు అట్టే వన్ ఇయర్ చేయాలనేసి
ఆ
అది స్కూల్ లానే అంటే కాలేజ్ లో నేర్పించి ఆం ఉంటాయి గా అది ఆ ఫ్రెండ్షిప్ అట్లానే ఉంటది
ఆ
వన్ ఇయర్ చేయాలి అది
ఆ కో కాపోతే కొంతమంది ఇప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఎ నేర్పిస్తారు కదా అక్క బన్నీ మొత్తుకోక
ఉమ్ ఏమో తెల్వదు నాకు అంత తెలవదు నాకు అ టే అది నేను కొంతమందికి చూసినా అది నేను చదివిన కాలేజ్ లోనే చూసిన
అఓ
ఒక అంత వాళ్ళు వన్ ఇయర్ చేసి
అదే మీరు ఆప్పుడు మీరు ఎల్లే అంటే అపుడు మీరు కూడా అది ల్యాప్టాప్ నేర్చుకోడానికి వెళ్ళేది కదా
మాకు అప్పుడు ఎంత త్రీ మంత్సే
అదే సిస్టం వర్క్ మీరు వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా ఎపీహెచ్డబ్ల్యూ వాళ్ళు డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళే వాళ్ళు అంట కదా
కానీ వాళ్ళు తర్వాత గూడా ఎళ్ళిళ్ళు మాకు మేము ఆ టూ ఆ టూ ఇయర్స్ లోనే ఆది వెళ్ళినం అప్పుడు తర్వాత మాకు లేదు గని వాళ్ళు తర్వా
వాళ్ళు ఇగ కాలేజ్ అయిపోయినంక ఇగ ఏం చేశారుంటె అక్క కాలేజ్ లో సగం నేర్ పిస్తరు గదా హాస్పిటల్లో నేర్చుకొని వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు గదా ఆ సి అ సర్టిఫికేట్ తో ఒకవెల బయట జేసుకుండెటోళ్ళు జేసుకుంటరు లేపోతే ఓన్ గా వెట్టు కొవాలనుకునేటోళ్ళు గూడ వెట్టుకుంటరు అంతా మెడికల్ షాప్
కానీ అంత పర్ఫెక్ట్ గా అన్ అందులో అయితే అంత దీ ఇంజెక్ష్ చేయడం అది అంత పర్ఫెక్ట్ గా రాదు కొన్ తమందైతే నేచ్చుకొనె టోళ్ళు ఉంటరు గదా మొత్ త్తం మొత్తం హ్యాండ్ బ్లెడ్ మొత్తం దీచంట ఒక దగ్గర దర పొత ఇంక దగ్గర అట్ల తీస్తరు పెడతరు తీస్తరు
ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చూడక్క నువ్వు నర్సులు ఉంటరా అందులో నర్సె జాబ్ జేస్ వాళ్ళకి అసలు తీయడానికి రాదు చానా మందికి
అదే నేను జేప్ప్ గవర్నమెంట్ అని గాదు ప్రైవేట్ లో గూడా నెర్ నె ర్చుకోడానికి ఒస్తారు గదా కొంతమంది వర్క్ నేర్చుకోడానికి ఒస్తారు ప్రైవేట్ లొ గూడా అంతే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఎళ్ళలేదు కానీ ప్రైవేట్ హాస్పిటల్ లొ అయితే అ చూసిన
అదే నేర్చుకోడానికి వచ్చేటోళ్ళు అంతే ఉన్ టరు నేర్చుకున్నోళ్ళు గూడా చాన మంది అక్క అన్నె అంటే స్టార్టింగ్ వాళ్ళనుకుంటే వాళ్ళు గూడ అట్లనే ఉంటరు సీనియర్ వాళ్ళు ఒచ్చి తీసే వరకు వాళ్ళకి రాదు నాకైతే ఒక ఆ వాళ్ళయితే ఎంత మంది ఐదుగుర్ ఐదుగురు తీసినా బ్లడ్ రాలేదక్క ప్రెగ్నెన్సీ టైం లో వళ్ళ కంటే నరాలు దొరకలేదు ఒకన్నయ్య సీనియర్ అంటే ఇగ డాక్టరే అయన వచ్చి తీసిండు ఎమ్మటే ఇట్ల బట్టిండు తీసిండు మూడు బాటిల్స్ తీసిండు చిన్నవి ఉంటయి గదా
ఆ
సాంపుల్స్
ఆహా
అక్కా కట్ జేస్తున్న కాలు